హలో
హలో
హలో ఆ బాగున్నా అండి మీరు ఎలా ఉన్నారు
బాగున్నామండి ఫ్యామిలీ అంతా బాగున్నారా రా
ఆ బాగున్నరండి మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు
అందరూ బాగున్నారండి ఆ మీ హస్బెండ్ మీ అత్త మామ బాగున్నారా
అందరు బాగున్నారండీ
మీ అమ్మ నాన్న
ఆ అందరు బాగున్నారండి మీరు ఎలా ఉన్నారు మీ ఫ్యామిలీ ఎలా ఉంది
అందరు బాగున్నారండీ
ఏం చేస్తున్నారండి
ఏమి లేదండి వచ్చి క్యారం బోర్డు ఆడుతున్నానండి
నిర్మేనండి జాలీగా ఆడుకుంటున్నారు మాకాడు కోడానికి ఎవ్వరు ఇంట్రెస్ట్ చూపియ్యరు
క్యారం బోర్డు మీరు ఆడతారండి
అవునండి నాక్కూడా ఆడాలి అనిపిస్తుంది కానీ ఆడే వాళ్ళు ఎవరూ లేరండి
ఓకే ఈసారి ఉంటే ఎప్పుడైనా క్యారం బోర్డు ఆడే సిచ్యువేషన్ వస్తే మీ హస్బెండ్ వాళ్ళని తీసుకురండి ఆడచ్చు మనం మంచిగ
సరే అండి నెక్స్ట్ టైమ్ ప్లాన్ చేద్దాం మనం కూడా
ఆ ఇంకేటండి విషయాలు
చెప్పాలండి మీరేను
హ
మీకు ఏది ఇష్టమంది స్పోర్ట్స్ అండి.
స్పోర్ట్స్ నాకొచ్చి క్రికెట్ అంటే బాగా ఇష్టం అండి
మా బాయ్స్ కంటే క్రికెట్ అండి ప్రతి ఒక్కరు అదే చెప్తారు
అవునండి ఇంకా అదే కదండి ఇక్కడ మన ఇండియాలో ఎక్కువ ఆ ఆడే స్పోర్ట్ ఏదైనా ఉందంటే క్రికెట్ ఎ కదా అండి
అవునండి అది కూడా నిజమేన అనుకోండి మోస్ట్ ఆఫ్ ది బాయ్స్కి క్రికెట్ అంటేనే ఇష్టం
అవునండి మీర ఎప్పుడు ఆడ
నాకు క్రికెట్ అంతగా నాకు అర్థం కాదండి
ఆ
అందుక నేను దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపలేదు కాని
హ
మీత కతేనా స్పోర్ట్స్తే
అర్థం కాలేదు అది దాంట్లో ఏమిండదు బ్యాట్ పాటు బౌలింగ్
అవునండి కానీ వాళ్ళు నాకైనా కూడా ఎందుకు అర్థం కాదండి ఇది ఎంత చూసినా కూడా
అంటే నేను అది చెప్తాను వినండి యాక్చువల్గా మాముల్కి లెవెన్ ప్లేయర్స్ ఉంటా అంటారు అలా టూ టీమ్ అవును రెండు టీమ్లు ఉంటాయి. ఆ ఫస్ట్ వచ్చి ఎవరు బ్యాటింగ్ చేయాల ఎవరు బౌలింగ్ చేయాలని ఫస్ట్ నిర్ణయించుకుంటారు.
ఎలా నిర్ణయించుకుంట
అంటే టాస్ చేయడం అంటే కాయిన
ఆహా
హెడ్ ఆటలు ఇలా ఏది పడితే అది దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటారు
హ్మ్మ్
తర్వాత వచ్చి ఆ బౌలింగ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు బౌలింగ్ చేస్తారు ఎవరైతే వస్తు వాళ్ళు బ్యాటింగ్ చేస్తారు అంటే ఈ పక్క వికెట్లు ఉం ఉంటాయి కదండి అవుట్ సైడ్ బోత్ సైడ్ ఉంటాయి ఒకరు బ్యాటింగ్ చేస్తారు ఒకరు ఆ పక్క ఉంటారు పికెట్స్ అంటే మూడు స్టిక్స్ లాంటివి ఉంటాయి కదండి
ఆ ఓకే ఓకే తెలుసు తెలుసులెండి
ఆ రెండు సైడ్స్ ఉంటాయి ఒక చోట బౌ బ్యాటింగ్ చేస్తాడు ఇం ఒ వ్యక్తి అట్ సైడ్ నిల్చుకుంటాడు ఒక రన్ వచ్చినప్పుడు ఇద్దరు తిరగాలన్నమాట
హ్మ్మ్
బ్యాట్ ను అంటే బ్యాట్ తో బాల్ ను టచ్ చేసి ఇద్దరు రన్స్ తీసుకోవచ్చు ఇంకోటి ఫోర్స్ సిక్స్ అలా ఉంటాయి.
హ్మ్మ్
ఇంకా ఆపోజిట్ టీమ్ వచ్చి వెనకాల ఫస్ట్ బౌలర్ ఒకటి ఉంటాడు వెనకాల కీపింగ్ చేసే వాళ్ళు మిగతా వాళ్ళు అంతా గ్రౌండ్ మీద ఆ ఉంటారు క్యాచ్ అంటే బాల్ని ఫోర్ సిక్స్ పోనీయకుండా ఆపడానికి క్యాచ్ పట్టుకోవడానికి అలాగే స్టెంప్ అవుట్ చేయడానికి ఇలా ఉన్ ఉంటారండి వాటిన్నిటిని తప్పించుకొని మనం బ్యాటింగ్ చేయాలండి
హ్మ్మ్ క్యాచ్ ఓకే ఓకే ఒకవళ తిరుగుగా క్యాచికన్ పట్టిపోతే వాళ్ళు అవుట్ అనేసా కదండి అర్ధము.
టండీ
హ్మ్మ్ అప్పుడు నెక్స్ట్ వాళ్ళ టీమ్ లో నెక్స్ట్ ప్లేయర్ ఎవరన్నా రీప్లేస్ అవుతారు
ఎవరన్నా రీప్లేస్ అవుతారు అలాగా ఆ వాళ్ళ ప్లేయర్స్ అయిపోయేంత వరకు ఆడతారు. దానికి ఇన్ని ఓవర్స్ అని పెట్టుకుంటారు కొంతమంది టెన్ ఓవర్స్ ట్వంటీ అవర్స్ ఫిఫ్టీ అవర్స్ అలా ఉంటాయి అలా వాళ్ళు ముందు వాళ్ళు నిర్ణయించు కునే దాన్ని బట్టి ఉంటుంది
హ్మ్మ్
కొంతమంది అయితే క్రికెట్ లో మనీ పెట్టి ఆడుతూ ఉంటారు అనమాట ఆ పక్క టీమిక్క టీమ్ ఎవరు గెలిస్తే వాళ్ళ మనీ.
బెట్టింగ్ లాగా అండి బెట్టింగ్ వేయడమా మ్మ్
సారు
ఓహో
హ్మ్మ్
అవునులేండి మేము అప్పట్లో ఆడుతాన్నాం గాని
అమ్మాయిలే ఊకె ఖోఖో ఆడతారాని విన్నాను
ఖోఖో కబడ్డీ అండి
కబడ్డీనా ఏది దానిలో రెండిట్లో ఒక ఫేవరెట్ తేది
ఆ కబడ్డీ అండి
కబడినా
ఉమ్ కబడ్డీ అయితే పోటా పోటీగా జరుగుతా ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్ గా
హు హు కానీ అది అమ్మాయిలకి నేరు జెంస్ కాబట్టి మీరు ఇలాగే ఉంటారు
ఊ అవునండి
హు
హూ అవునండి మీ మామ్ మీ నాన్నగారు ఏదో చెట్లు పాడు పెడుత ఉంటారు ఆర్గానిక్ గా అంటున్నారు ఏంది
అవునండి ఆర్గానిక్ అంటే ఎటువంటి
వాటికి ఎలాంటి ఎరువు వేస్తారు వాటికి ఎలా చేస్తారుో తెలుసుకోవాలని ఉంది నాకు
ఆ ఆవు పేడా ఉకోపెట్టు తర్వాత
హు
ఇంకా కొన్ని కూరగాయలు వెజిటేబుల్స్ కుల్లబెట్టి మట్టిలో కలిసినవివి
ఓహో
అవునండి చేస్తుంటాడి మంచిగా కూరగాయలు ఆ అటువంటి చెట్లని పీకేస్తామండి మళ్ళీ మందులు కొట్టాలి కదండి
మందులు మీరేమన్నా కొడతారా అండి
ఆహ లేదండి మందులు కొట్టమండి కొట్టేది ఉంటే మనం ఎందుకు పండి పండిస్తామండి
అవునులేండి మామూలుగా చీడ పడితే తీసేస్తారు చట్నీ అంతేనా
అవున్
ఉహు ఏమేమి మీ కూరగాయలు యేసిన్నారు
మేము వంకాయి టమోటో బీరకాయి చిక్కుడుకాయి తర్వాత వచ్చి ఇదే అండి బెండకాయి తర్వాత కొంత దీంట్లో ఇదేదండి ఎస్ టాంన్ గడ్డ ఏదో అంటారు కదండి
అవునండి సాంగడ్డ హు
అవునండి ఒక్కోసారి ముల్లంగి క్యారెట్ కూడా పక్కనే ఏసామండి విసాలంగా బాగావాటికీ సంబంధించిన డీటెయిల్స్ స్ట్రక్చర్ అని ఏర్పాటు చేసుకున్నాము
ఊమ్
అలా వాడు
ఒక మినీ తోటే ఉందండి మీ దగ్ గ్రై
అవును మినీ తోటే ఉంది ఈ కోకో సీజన్ లో ఒకటి పండుతాయి కొన్ని పండవు అలాంటి టైం లో మన ఫ్యామిలీకే గాదు మక్ ఫ్యామిలీకే గాబట్టి కొద్దిగా ఏదో అలా సరిపోత్ తు ఉంటాయి
అవునులేండి బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లో కూరగాయలు సర్
అవునండి వాటికి ఖర్చు కూడా ఎక్కువే పెట్ పెట్టాలండి కానీ మనం ఆర్గానిక గదండి
ఊమ్ మీ వైఫ్ ఏదో పూల చెట్లు అవన్నీ నాట్ టనని చెప్పారు
ఊమ్ అవండి చామంతి పూల చెట్టు తర్వాత రోజా పూ చెట్టు మేము యాక్చువల్గా నర్సరీలో వెళ్ళాము అక్కడ రోజాపూ చెట్లు వ నేన్ చూసాము చూస్తే మా వైఫు ఒక మూడు చెట్లు ఏమో సెలెక్ట్ చేసుకున్నారు ఒకొటి వన్ వన్ ట్వంటీ రూపీస్ అంటండి ఒకటి
ఆహా
కానీ పూలు మంచిగానే కాస్తున్నాయి ఒక్కొక్క కలర్ తీసుకున్నాము మంచిగానే కాస్ ఇంకోటి చామంతి పూ చెట్లు అది పెట్టావండి ఆ చామంతి పూచెట్లు పెట్టడం వల్ల ఇంకా మన మంగళవారం శుక్రవారం అయి ఏప్!
అవును లెండి. పూజకీ పూజకి బాగ సరిపోతే, నీకు బయిటి
ఊఁ పె అ బయట కొనే పనిలేకున్ డా అలా సరిపోతోందండి.
ఊఁ, పోన్లెండి మంచి విషయమె అది.
ఉహు.
ఫ్రెష్ గ బెడ్తతరయితె మీరూ?
అవును.
ఉహ్ మీరు హెల్త్ పరంగ చానా మంచి పని చేస్తున్నారండి ఇటాంటివాటిల్లో
అవునండి
వరు రారండి ఎవరు చేస్తున్నారండి? ఇప్పుడు ఈ జన్రేషన్
అవునండి చేసుకోవాలండి ఎంద్ కంటే మన హెల్త్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనం చేసుకోవాలి
ఊహ్ ఈ జనరేషన్లో అందరు బయట ఫుడ్డుకి అలవాటు బడిపొయినారు ఎక్కడ ఇవన్ని జేసు
బయటి ఫుడ్డు తినడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయి తే ఉన్నాయి. అవంటే గ్యాస్ట్రబుల్లో లైక్ కొన్ని కొన్ని డిసీజెసూ, తర్వాతా హార్టూ, క్యాన్సర్లూ ఏదేదో చాలా రకాల జబ్ బ్బులు ఉన్నాయండి
అవునండి జంగ్ ఫుడ్ వల్ల ఇలాంటి చాలా వరకూ ఎఫెక్ట్ అవుతాయ్
అవును జంక్ ఫుడ్ బానేస్తే మంచిది
ఊమ్ జారుగా ఎప్పుడు మీడియంగా తీసుకోవాలండి నాకు తెలిసినంతా ఇంట్లో జేసుకోని తింటే బెటర్ ఉహ్ ఆడైతే వాళ్ళు హోటల్లో ఎలా జేస్తారో ఏమో మనక్ ఆ హోటల్స్ లో ఎలా జెస్ తరేమో మనం చూడంగదా
అవునండి మీకు ఇద్దరు పిల్లలున్నార్ రని విన్నాను అబ్బాయి అమ్మాయి అనుకుంటా
ఆ అవునండి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు
ఏవైనా స్కూల్కు వెళ్తారా
ఆ అబ్బోడైతే ఫస్ట్ క్లాసూ
మ్మ్
ఇప్పుడు చిన్న పాపే ఇంట్లో ఉంటుంది
మ్మ్
అబ్బొడూ ఫస్ట్ క్లాస్ అండి
మరి ఎలా చదువుతున్నరండి ఎలా కేరింగ్ తీస్ కుంటూంటారు
ఆ కేరింగ్ అండి ఇప్పుడు హాఫ్ డేనే గదా మా అబ్బోడు చాలా తెలువండి ఇంక వాన్ని చిన్నోడు కొట్ లేము అరవలేము
మ్మ్
ఎంత చెప్పినా వినడు, ఈ ఏజ్ లో వాళ్ళకి ఏం అర్థం కాదు గదండి, అర్థమయ్యేలా చెప్పాలి చానా ఓపిక ఉండాలండి పిల్లల్ని గని చూసుకోవడానికి
మ్మ్
మ్మ్ వాళ్ళకు కూడా మంచి డైట్ మెంటేన్ చేద్దాం అనుకుంటున్నాను చిన్నప్పటి నుంచి మ్మ్ మ్మ్ నీకెంత మందండి పిల్లలు ఒకరు ఒకరు ఉన్నారని చెప్పారు
బ్బాయి అండి
మ్
క్లాస్ ఏల్ తున్నాడు
ప్చ్ అబడా
అవును
మ్మహ్
గ్గర్లో ఒక మంచి స్కూల్ వేసాము
మ్మ్ సరే అండి అయితే
సరే మరి ఉంటామండి
ఆ ఓకేనండి
మ్మ్